నమస్తే అండి గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నారు, మీ మీ ఆరోగ్యం ఎలా ఉన్నది బాగున్నారా, చాలా అద్భుతంగా ఉన్నామండి, రేపు వచ్చేసి ఉగాది. మార్నింగ్ అ ఉగాది, ఉగాది గురించి చెప్పంటరా అండి కొం
చెప్పండి చెప్పండి ఉగాది గురించి నాకు తెలిదండి
ఆ తెల్వదా నేను చెప్తాను వినండి అయితే సరేనా ఉగ్ ఉగాది ఫెస్ట్ ఇవలనే ఇది మాకు కొత్త సంవత్సరము
అది కొత్త సంవత్సరం అని ఎందుకు అంటారండి?
కొత్త సంవత్సరం ఎందుకంటే ఋతువులు మారుతయ్ కృతి మారుతది ఇంకోటి సంవత్సరము సంవత్సరం పేరు మారుతది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచిలే పెళ్లి పత్రికల మీద ఏమైనా కూడా చేంజ్ చేస్తరు కదా ఇప్పుడు వచ్చే సంవత్సరం పేరే రాస్తారున్నట్టు. అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటిదంటే మన పాపం ఉ ఉ దాన్ని ఏమంటారు మన చుప్ మొత్తం ప్రకృతి అనే చేంజ్ అవుతాయి కదాండి అందుకని దాన్ని ఏమంటారు మళ్ళా అయ్యా గారులు ఇప్పుడు కూర్చుంటరు కూర్చొని ఆల్రెడీ కొత్త సంవత్సరం పేరు అచ్చినది. సంథింగ్ ఏమో ఉన్నది ఆ పేరు ఇప్పుడు దాన్ని ఇప్పుడు దాన్ని ఏం చేస్తరంటే మన ఇది చేస్ చెప్తారండి దాన్ని మన అయ్య గారులు రేపు పంచాంగం తీసి ఎన్ని గంటలకు ఉగాది సెలబ్రేట్ చేయాలని కూడా చెప్తారు రేప్ పొద్దుగాల ఏడు గంటల తర్వాత బాగున్నాదట ఏడు గంట ముందట ఏం పనులు చెయ్యద్దట ఏడు గంటల తర్వాత బాగున్నదట పొద్దుగాల ఏడు గంటల తర్వాత అంటే ఆ పొద్దుగాల ఏడు గంటల తర్వాత ఆ అయితే పొద్దుగాలెల్ లేేవాలా రేపు పొద్దుగాల ఎనిమిది గంటలకు కు రేప్ రేప్ పొద్దు పొద్దు రేప్ పొద్దు పొద్దుగాల లేవాల లేసి ఏం చేయాలె మన అదింటుంది. ఆకులు తేవాలె పోయి ఫస్ట్ మామిడి ఆకుల్ తెచ్చి ఆ అన్నం చేసినాక బంతి పూలు తెచ్చి ఆ స్నానం చేసినంకా మళ్ళీ బంతి పూల్ లేచి ఏం చేయాలె మామిడా ఆకులు తోరణాలు కట్టాలి గోడ మన అదే గుమ్మ డోర్లకు
సంప్రదాయం అన్నట్టు
సంప్రదాయం ఏంటిదంటే కొత్త సంవత్సరం అళ్ళనే ఉంటుది. కొంచెం ఇప్పుడు మనకి ఏంటింటే పాత మామిడాకులు అన్ని తీస్ సేయాల మొత్తం ఎండి ఉంటాయి కదా అవన్ని తీసేయాలి దారాలు గీరాలు ఏమన్నా వేస్ట్ ఉంటే వాటిని తీసేయాలే మీద తీసేసి మంచిగా తోరణాలు కట్టాలే తోరణాలు కట్టి ఇల్లు మొత్తం అంటే ఉమ్మ్ ఆకులతోని మంచిగా కొంచెం ఎంటిదంటే పూలు అల్లకుంటే డెకరేషన్ చేస్తే బాగుంటది అన్నట్టు. ఇంకోటి ఏం చేస్తాం ఆ తోరణాలు కట్టిన తర్వాత మార్కెట్కి కెళ్ళి దేవుడి సామాగ్రి తెచ్చి కొబ్బరికాయ ఇక బెల్లము వేపపూత ఇవన్నీ అన్నీ చేేసి మనం ఏం చేస్తామంటే ప చ్చడ్ తయారు చేసి దేవుని దగ్గర పెడతాము దేవుని దగ్గర పెట్ ఏం చేస్తాము అందరం మళ్ళా కూర్చొని ఫ్యామిలీ అందరు కూర్చొని మనిషికీ కొంచెం కొంచెం కొంచెం తాగుతాం అన్నట్టు
మ్ హు అదే బోబ్బలాం
తా తాగ్ అది మ్ అది చేస్తాం అది మంచమ్ మ మధ్యాహ్నం లంచ్ వరకు అవి కూడా ప్రిపేర్ అయితాయి బొబ్బ బొబ్బట్లు అంటారు అంటే పప్పును పూర్ణం బురలు అంటారు పూర్ణం బురలు అవి చేస్తారు కొందరు ఏం చేస్తారంటే రౌండ్ గా చేస్తారు కొందరు ఏం చేస్ అంటే ఆ రవ్ రోట్టే టైప్ రౌండ్ గా చేస్తారు కొందరు ఇంకోటి ఏం చేస్తారంటే లడ్డు లాగా గుండ్రాం కూడా చేస్తారు రెండు రకాలుగా ఉంటాయా అండి ఇవి చాన అద్భుతంగా ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయ్ అది దాంట్లో నెయ్యేసుకొని తింటే చాన సూప్ పరుంటాదసలు ఆ అంతే అండి ఏం లేదు ఇగ రేపు మళ్ళ రాశులు చేంజ్ అయితాయి ఏ రాశికి ఎంత ఉన్నది ఆ ఏ రాశికి ఎంత సంపాదన ఎం ంత వ్యయం ఎంత ఖర్చు ఎంత అవమానం ఎంత వన్నీ రేప్ పయ్య గారు చెప్తారు రేపు రాశులతోని శలయ్ కదండీ ఎల్లుండి మళ్ళీ మీది రంజాన్ ఉన్నాద్ ది ఏమన్నా రంజాన్ గురించి చెప్పాల అనుకుంటున్నారా మాకేమన్నా
సాటర్డే అంటున్నారండి
సాటర్డే అన్
అవును
హు సాటర్డే అయితే ఇగ ఏం చేద్దామండి సాటర్డే నే మరి చెప్పండి రంజాన్ గురించి కాస్ స నాకు వివరాలు
ఆ రంజాన్ అంటే అందరు కొత్త బట్టలే ఏసుకుంటారు కొత్త బట్టలు తీసుకుంటారు కొత్త బట్టలేస్ కున్న తర్వాత మా మగవాళ్ళేమో ఈద్గాకేళ్ళి నమాజ్ చదువుతరు
ఆ
డ వళ్ళేమో ఇంట్లో చిరుకుర్మ ప్రిపేర్ చేసి పాతియ ఇప్పిస్తారండి
ఆహా
ఆ ఫాతయ ఇప్పిచ్చినంక క ఏదైనా ఇగ పని చేసుకోవడం అన్నట్టు ఆ ఈద్ అంటేనే సిరుకుర్మకి ఫాతయ ఇప్పియాలి
ఆహా
ఉమ్ పాతి ఇపిచిన తర్వాత అందరు తాకు కొన్ ఇంట్లో ఇంకా తాగినకనే మగవాళ్ళు. ఈద్గ నమాజ్కి వెళ్తారు అన్నట్టు.
ఆ ఆ పోతారా
అవును పొద్దు పొద్దుగాలే అది ఫవాదయా కావాలిగా మా ఇ ఇంట్లో
ఆహా అంటే షిర్ కుర్మ అప్పటికి అయిపోవాలి ఇంట్లో పొద్దుగాల్లే.
మగవాళ్ళు తాగాలి. బయలుదేరాలి.
అరే పొద్దుగానే లేవ్వాలి మరి
ఆ పొద్దుగాలే లేవాలి చేయాలి ఇగ ఉం
ఇంకా ఏం చేస్తారు మరి అక్కడ అక్కడ, ఇక్కడ మళ్ళీ రావడం ఎప్పుడు గంటల వచ్చేస్తారా వెళ్ళి,
ఆ గంటల అచ్చేస్తారు తొమ్మిది గంటలకి బయల్దే స్తారు. పది ఆ ఇంకా అక్కడ నుంచి. శమశానానికి వెళ్తారు కదండి హబ్రస్స్తాన్ కి
అక్కడికి కూడా వెళ్తారా రేపు బక్రీద్కి వెళ్తారూ అవి బక్రీదుకేనా వెళ్తారూ కదా. రంజాన్
రంజాన్ గూడ వెళ్ళి అక్కడ పూలు అవన్నీ అర్పించి. పీ కొంచెం ప్రేయర్ చేసుకొని అక్కడ నుంచి ఇక ఆ బయలుదేర్తారున్నట్టు. మ పెద్ద వాళ్ళ కూడా గుర్తించుకోవాలన్నట్టు మేము వాళ్ళ తర్వాతనే,
ఆహా ఉంటది. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళని పెద్దవాళ్ళని గుర్తుంచుకోవాలిదండి పెద్దవాళ్ళం గుర్తు చుకుంటానే కదా అండి ఏమున్నా ఉన్నా లేకున్నా.
అందరు పోయేది అక్కడికే కదండి లాస్ట్ లో
అది కరెక్టే అండి. కానీ ఉన్నన్ని రోజులు అయితే మనం
ఉమ్ నా లేదు ఇప్పుడు మన్ నమ్ వాళ్ళని గురు తుంచుకుంటే మన పిల్లలు మనల్ని గుర్ గుర్తించుకుంటాలు
ఆ అట్లా
ఆ మరి పిల్లలని మనం నేర్ నేర్పిస్తేనే కదండి తెలుస్
ఏ పిల్లగాలకి ఏం నేర్పిత్తాం అండి వాళ్ ఇనర్ అట్టు ఉన్నారా వాళ్ళకు సెల్లులు కావాలె ఆటలు కావాలె ఇవన్నీ తెలుత్తాయ వాళ్
అన్నమే అద్ద అంటాలు
మరి అన్నం లే
అంటాళ్ళు ఇప్పు ఇప్ ఈ కాలం పిల్ల వాళ్ళ అట్లనే తయారయిన్లు
అట్లనే తయారయ్యలు ఏంటిదో అర్ధంయ్యతలేదు. వాళ్ళ ఎట్లా అన్నం తినడో చెల్లు చెల్లు ఉంటేనే అన్నం తింటాడు పతన్నారట
తినరట వాళ్ళది నడుస్తుంది ఇగా మనం నన ఏమో అన్నం నొ కడుపులో ఎల్ లాలని ఫోన్ ఇస్తాం
మనము ఇగ మరి ఇప్పుడు ఇయ్యకుంటేనేమో తినరు
తినరు అది ఏమంటే మనమే వాళ్ళకు ఇంకొక ఏమంటే వైరల్ పంపిస్తున్నాం అన్నట్టు
అయితే ఇప్పుడు ఇప్ ఇప్పుడు వాళ్ళకు అన్నం తినిపించేందుకు మనమే ఇట్ల చేత్తాన్నాము బ ఇప్పుడు మనమే చేస్తన్నాంగా వాళ్ళకు వాళ్ళు అన్నం తినాలంటే మనమే చేస్తన్నాం కదా ఇప్పుడు వాళ్ళకు
అ మనమే చేస్తున్నాం అదే అంటున్నా కదా మన ఒక కొత్త రోగిని వాళ్ళక ప పంపిస్తున్నా వాళ్ళకు
కొత్త రోగాన్ని మ మన మనతోని మన
పంపిస్తున్నాం కదా సెల్లులు చూస్తే ఏమయితది ఎలా అయితది అన్నీ తెలుసు మాకు
మనకు అన్నీ తెలుసు సెల్లు చూస్తే ఇస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇయ్య కుండనేమో వాళ్ళు తిండి తినరు. తిన తిండి తి తిండి తినకుండా మన పని కాదు తిండి తిన
ఇ కూర్చుంటాలు కడుపులో ఏం లేకపోతే మానక్ కే ఎట్లానొ అయితది వాళ్ళ చిన్న పిల్ లలు
వాళ్ళు చెప్పలేరు
ఆ ఆళ్ళు చెప్పలేరు వాళ్ళకు అర్థం కాదు
మొత్తం మనం ఆలోచించి చేస్తున్నాం కానీ ఫ్యూచర్ లో వాళ్ళకు బాగాయింది అయింది
వాళ్ళకి ఇబ్బంది కాదు ఫ్యూచర్ లో వాళ్ళ ఇబ్బంది అంటది మనమే వాళ్ళనీబ్బ బ్బంది పెడుతున్నాము
ఆ ఇప్పుడు మనం ఇబ్బంది పెడుతున్నాం ఫ్యూచర్ లో హ్మ చెప్
ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తినొద్ద అని చెప్పి మనం సెల్లేతనం కానీ రేపటి రోజు ఏమై అయితది సెల్లుతోని వాళ్ళ వాళ్ళకు పరిశాన అవుతది ఇప్పుడు ఏం తెలియదు వాళ్ళు పెరిగినా కొద్దీ అప్పుడు అర్థమైతా ఉంటది
ఆ తొందరగా అ టే స్పెట్స్ వస్తాయి బ్రెయిన్ అనేది అంత షార్ప్ ఉండవు ఆ ఇవన్నీ ఇలా నష్టాలే కదండి మన పిల్లల కోసం
కూడా మళ్ళ కళ్లల్ల రేస్ కూడా కొంచెం తగ్గుతాయి
ఆ అద కంటి చూపు తగ్గి తాగుతాది నిజమే అది
హ్మ కంటి చూపు తగ్గుతాది రేస్ కూడా తక్కువ అయితది కనపడు షార్ప్నెస్ అనేది కొంచెం పోతాది ఆ అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఏంటిది ఇలాగ ఇప్పుడు చెప్తే అర్థమై తేలేవు
అవును తర్వాత అర్ధమై త్ వాళ్ళకు
ఆ
అ
తర్వాత వాళ్ళకు అర్థం అయితది అ అది వాళ్ళు ఎట్లనో ఏంటిదో ఇప్పుడు పరిషన్ పరీక్షణ అయితే మొత్తం అసలు మనం పరక్షాన అవుతా ఉన్నమా వాళ్ళు పరిక్షన అయి క్లా మనం ఇంత ఏ చేసి వాళ్ళకి తిండి తినిపిద్దామంటే వాళ్ళ సళ్ళలో మొత్తం మొత్తం ఆల్ అద అయితలు
ఉ ముగ్గి పోతంది సెల్ లో
ఈ ఎట్లా మాను తారో ఏంటిదో సెల్ లు రేపు మన చుట్టి ఉన్నది ఇంకా అసలు ఫుల్ డే స్కూల్ ఉంటేనే మంచి ఉండు అసలు ఇ మరి ఫుల్ డే స్కూల్ ఉండాలి అసలు. ఇప్పుడు ఇప్పుడు ఏమైతాది. తింటారు పొ పొద్దు. పొద్దుగాల ఎనిమిదిన్నర తింటారు. తొమ్మిది స్కూ పోతారు. సాయంత్రం ఐదు గంటలలకుస్తారా? వచ్చిన తర్వాత ఏమైతాది. స్కూ స్కూల్లో వాళ్ళు. బేజార్ బేజార్ అయ్యాం. కాబట్టి ఒక గంట రెండు గంటలు చదువుకుంటారు మళ్ళా పండుకుంటారు.
ఇప్పుడు కాదు ఇప్పుడు లేదు అంత పొద్దుగాల అన్నమే పోదు వాళ్ళకు.
మరేం చెప్పుతావో చెప్పు ఇక ఆ!
అంత పొద్దుగాల వాళ్ళు తినడానికి. కే ఇష్టపడరు.
మరి ఏం చేద్దాం ఇక, ఎట్లా ఇప్పుడు? సెల్లులు కావాలి ఏమున్నా కూడా చెల్లులు గావాల సూన్ చూడాలండి. తక్కువ చేయాలి మనం కూడా సెల్లు లు కొంత. ఎక్కువ చేయ్యాలండి? ఇంకా మీతో మాట్లాడే చాలా మంచిగా అనిపించిందండి ధన్యవాదాలు.
ఎమీ ఎమీ? మీ అమూల్యమైన సమయాన్ని. నే నా కోసం కేటాయించినందుకు.
చానా చానా చానా చానా ధన్యవాదాలండి. చానా అంటే చానా ధన్యవాదాలు సరే అండి.
నతలు